ఏమైంది కట్ అవుతుంది ఫోన్
అప్పుడప్పుడు అట్లా కట్ అయితే కొన్ని పోతాయి ఏం కాదు మళ్ళా ఫోన్ చేయాలి అంటే మరి ఫోన్ చేస్తా అద ఒకసారి కట్ట అయితే అప్పుడు వైషు కూడా ఒక మూడుసార్లు కట్ అయిపోయినాయి ఒకసారి అయితే అది మనకి సంబంధం లేదు వాళ్ళే వా రేటింగ్ ఇవ్వదు మనక అంతే మళ్ళీ చేసుకోవచ్చు రేటింగ్ ఇయ్యదు కంపల్సరీ రేటింగ్ అడిగింది అ నెక్స్ట్ కాల్ నాకు కాల్ ఇసినప్పుడు వల్ల కంపల్సరీ రేటింగ్ అడిగింది అంటే అప్పుడు నువ్వు నార్మల్ కంపల్సరి నువ్వు ఆ రేడింగ్ అడి కంపల్సరీ ఇచ్చుడే ఉంటుది కాలకులేట్వుతుది
ఆ ఆహా
హ్మ్మ్
గదే మరి అంది అయితే మరి ఎందు కాని
హ్మ్మ్ చిన్నోడు ఎం చేస్తున్నారు స్కూల్ కి పోయిండ్ల ఇళ్ళు పొట్టిది ఇగో వరండాల వరవ వట్లో నిెంజ నిలసిపెట్టిన ఆ ఆటతో పోయిటలే నీట్ పోయిటలే అనీ
ఆ ఎందుకాల అలా దోస్తులేడా అల్లా దోస్తులేడా
పెద్ద దోస్త్ ఉన్నాడు మనకంటే ఎక్కువయిపోయింది ఆ దోస్తు
గదే గదే మరి
పిగ్ అచి చిన్న
పిగగు పిగగు కోసుకొని తింటావా మామా
అ పిగ్ నే పిగ్గువే సంబరపడుతుంది పిగ్గుని చూసుకుంటా పిగ్గుని చూసు ప జూసీ సాబంర పడుతు
పిగ్ కోసుకొని తింటావా
టిూస్డే తిన్టే ద దిన బయాల ఒక సారీ అప్పుడన్న మరి కొంచెం పందిలే కేతులేదు
ఆా బదా హ్మ్మ్
ఇంకా ఇప్పుడు బానే అత్తయ్ కదా నీకు కంటిన్యూ మామిడికాయలు స్టార్ట్
కాాల ఇంకా పదిహేను రోజలు
ఇంక ఇరవై రోజులు అయితే స్టార్టా
ఒకా పదిహేను రోజులు అయితే పడుతుది ఇంకా పదిహేను రోజులు పడుతుది
ఇంకా పదిహేను రోజుల హూ ఇక్కడ నుంచో హన్విక కింద ఇక్కడ నుంచి ఇక్కడ నుంచో ఇక్కడ నుంచ ఇక్కడ నుంచ ఇక్కడ నుంచ ఇక్కడ నుంచి ఆయ ఆడ నించో ఆ ఆ ఆడ నించో
మామ
ఆ లౌడ్ స్పీకర్ అంతా రాది ఇది
రాదు రాదు
లౌడ్ స్పీకర్
హ
నేను అందుకే ఇయర్ బడ్స్ పెట్టుకోని మాట్లాడుతానా
హెడ్ పోన్స్ పెట్టుకని మాట్లాడుతానావా
ఆ
ఏం చేతవ్ మల్లేష్ గాడు ఏడున్నాడు
మాలేసుుకున్నాడు కదా
ఓహో సామి అయిండా ఏది హేశం హనుమానా లేకపోతే
ఆ హనుమనే హన్
ఇంకా
చెప్పాలి ఏన్ లేద అటినే రోడ మీద తిరుకుంట ఉన్నా
ఒకే కదా మరి ఏమే మరి ఇల్లే అందు వాళ్ళు ఏం చెస్తారు
అల్ వేర అట మళ క వా ప
అని కూడా అదే అనుకుంట క ఆ
బస్టాండ్ సైడ్ పోయిరు బస్టాండ్ బస్టాండ్ ఆ
అయండ పోయిండా ఓకే ఓకే ఓకే ఓకే ఎవరు
మీరే ఊరికి పోయి
ఏ ఇ పొద్దున సాయంత్రం పోయినామంటే నిన్న సాయంత్రం వచ్చినట్టున్నాం నిన్న సాయంత్రం అయింది ఆరు ఆరు గంటల వరకు వచ్చినాం ఆరున్నార ఇగా వీల్ రమ్మంటే వచ్చిన వీల్ రామ గన్ రామన్ ఈ ఇళ్ళు రామంటేవచ్చడులేదు ఇగా మంచిగా ప్యాకెట్లు ఇచ్చడు తినుడి ఇల్లు ఓ పది ఇరవై ఏళ్ళు తినట్ ఉన్నారు పోరగాళ్లు హూ
అవునా పెద్ద దుకాణంలా
ఆ అశ్వద్ గాడు రీతి లేదు ఇగ అశ్వద్ గాడు ఓ ఐదు ఎన్ని ప్యాకెట్ అట్లా తిన్నదో ఎమో రెండు రోజలలా ఆ ఊ
అయ్యో తినొద్దు
అవి తినొద్దు ఓయ్ ఏ నేన్ నిననిద్ ఇత్త నాకు అవన్నీ కానీ, ఈ ఒక్క రోజె కదా పోనీ అనుకున్నా మళ్ళ భయమైంది కాని, ఈ ఒక్క రోజె ఇక వాళ్ళు ఇస్తా అంటే ఎవర ఏ వద్దు అంటార్ ఇగ.
ఎ తినాదు చిప్చల్లాసలు దిని ఇయ్యదు
అస్సల్ తిననీయ నేను ఈ గడ్టిపో పిల్లలకి, ఇప్పుడు మనకే గిప్పుడు గింత చేతేనే గిప్పుడు ఎఫెక్ట్ పడ్డది అంటే పొరగాళ్ళకి గన్ని రోజులు కాపాడు గోలమల్ల మనకి గన్ని పాటించ్ ఇత్తనే గిప్పుడు గింత ఎఫెక్ట్ అయితే హెల్త్ మా పిల్లలకి ఇప్పుడే చెడయి ఉంటే నీ యామల్ ఆ మా చిన్న చిన్న ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకే అన్న వస్తున్నాయి ఇగ ఆటర్లు ఇవి ఇవి అవిె లేవ్ ఆ అన్వికా ఎటు పోయినావ్ ఆంటీ పోతున్నావా, అశోథ్ పోయిండా
దోస్తు దగ్గరే వో ద్ తండడిత్
దోజ్ దగర కొ తున్నాట్టునుందా
హ్మ్
అ
దోస్తు రాలే మరి ఈయాలా మీదికి
ఆ
అలా దోస్తు రాలే మీదికి
అచ్చేండు ఆ దోస్తుతోనే నడుతాంది ఇగ కొంచెం టైం పొద్దున ఎక్ ఊరలు వంటలు వండలు అంటే ఇ్యయ మరి ఇద్దరం కలిసి ఎత్తే అయితది ఒకరితో అయి లేదు వాళ్ళక్ గ్యాప్ ఇత్తే టక టక టక ఏ స్ కోవాలే అదే ఒక్కది మనీషా ఆ న్ చేసి పెట్టాలంటే ఈ పోరగాళ్లతో న్ అయితలేదు. ఆడు పోవాలే ఇడి కిందికొవాలే టక్క టక్క ఐదు నిమిషాల పది నిమిషాల గ్యాప్ లోలా వండి పడేయాలే, ఈ యమ్మ రిస్క్ అయితని ఘోరంగా, ఇక హాస్టల్ ఉంటే అయిపోతుండే ఇద్దర్ పోరా లేతున్ని, మన మన పని మని చేసుకుంట ఇగ మన పని కూడా చేసుకొని ఇత్తలేరుీళ్ళు
హాస్టల్ గీళ్ళు ఏడ ఉంటారు అ ఉండరు
టే నత్తలేదు వీళ్లుుంటే, అరే ఏం చేద్దామని ఆలోచ్చినత్తలేదు, వీళ్ ఎంబడే ఉండడం అదే పం ఈసరు కొడుతది, బాటిల్ ఈసరు కొడుతది, ఇప్పటిక ఏడు ఎను ఆరు సార్లు ఏడు సార్లు తాగింది, ఇప్పటికీ నే యా
దా వీడియో మంచిగా జోరదారు చేసిందిగా, ఇన్స్ ఇన్స్టాలో పెట్టిన వీడియో జో ఇన్స్టాలో పెట్టిన వీడియో జోడ్ దారి ఇదియా
ఇప్పుడు రీచ్ పోయింది చూసినా పదమూడు వేలు పోయింది అది అదే రీచ్ వెయింది
గా పాలు తాగే డబ్బా నోట్ల వెట్ కొన్ డాయాన్ చేసేది
అది బాగవోయింది గదా వైరల్
అవునా
ఆ ఎంత థర్టీన్ ఫోర్టీన్ కే వోయింది పద్నాలుగు వేల మందికి వోయింది అది ఏసు పద్నాలుగు వేలు వచ్చినాయి ఇప్పుడు వైషూ మొన్న అది చేసింది పది వేలు అయింది ఒకటి పదకొండు వేలు అయింది పన్నెండు వేలు అయింది ఇది దీన్ని పద్నాలుగు వేలు నైట్ నైటే
ఆ
నైట్ డూయిట్ ఎనిమిది గంటలకు పోస్ట్ చేస్తే నైట్ వరకే పది వేలు అయింది అది మంచిగా పోయింది
అదే కొద్ది వేయింది జోరు ఏయలే తెద్ది హన్సు
మంచిగా వచ్చి మంచిగా వచ్చింది వీడియో అది
ఆ చూడు రెండు చేతులు వెట్టి ఏయిత్
ఆ రెండు చేతులు వెట్టి అయితే గమ్మతున్నది ఇగ ఆ అనుకోకుండా ఇగో మనిషి ఒక్కొ రీల్ వచ్చి చ్చింది ఇలా ఏదంత ఏన అన్నారు సడన్ గా గప్పుడే అదే పాట మీద అది ఇట్ల ఇట్ల కొట్టుకునుడు సరే అదే పాట సేవ్ చేసిర్రు దాన్ వీడియో పెట్టిర్రు కతం ఆ మెసేజ్ పెట్టిర్రు
అదే మరి బరాబరి చేసింది అదే అదే చెప్పి నాటు
ఉ చెప్పినట్టు చేసింది
ఆ ఫోటోని కాయ తెష అంతే గాదు
ఆ
ఆ పొట్టోన్ కైతే ఏది షేత గాదు అష్ బా
ఆ
ఇది మంచిగా చేత్తది పోట్టిది
ఆ పొట్టిది మంచిగా చేతంది ఇంకా కూడా ఏతరు కన్నా నేర్పియాలి ఏ గ్యాప్ వచ్చ వచ్చింది కదా నాకు లేకపోతే వీళ్ళ దిమ్మడి ఉంటున్నాయ అని నాబాద నాకే ఉంటు ఇప్పుడు నొప్పు లైక్ ఇది కొంచెం మంచిన పనిచస్తుంది మహాభీర వితనాలు కొంచెం నొప్పులు పోయినాయి మంచి ఇవి తీసుకొచ్చిన ఆయుర్వేదిక్లా మహాభిరవి విత్తనాలను విత్తనాలు సే సబ్జా గింజాలు లెక్కన అయితున్నాయి కానీ ఇట్లా ఇస్త సేమ్ సాబ్జ గింజలే సాంజ గింజలు ఇట్లా ఉబ్బతాయి కానీ ఇలా ఫుల్ గుజ్జి వెళ్తుంది అన్నట్టు ఇది మోకాలకిి రెండు రోజులు తింటే కొంచెం నాకు పెయిన్స్ అసలు కనవాలలే నాకు కథం అయ్యాక దాన్న పట్టుకున్న పొద్దులు లేవ్వంగానే అది అవుతానయ కొంచెం మంచిగా సెటైనయి పేయిన్స్ ఆ ఆయుర్వేదక షాప్లలో ఏ ఆయుర్వేదిక షాప్లలో ఉన్నాయి ఇట్ పుడుతోనే వయసు వళ్ళ నా వా నానమ్మ రెండు కిలోలు పెట్టి అమ్మమ్మ వంద గ్రాముల పులు రోలు వస్తాయి అని చెప్పిన రెండు కిలోలు పెట్టి ఏ రెణక ర కిలందు పో సాలు ఒక కిలో చాలు అన్నా పర్పల్ పర్పల్ ఆన్లైన్లో వెట్టింది పడు త
ఆన్లైన్ కూడా వస్తా అయితే
ఆ ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ లోత్తాయి ఒక మెగాడియం నట్స్ కూడా ఒకటి ఉన్నది కిలోకి మూ నాలుగు వేలు అంటుది మీ కడియం నడుసా ఆ మా అది ఇ అదైతే గుజ్జు డైరెక్ట్ బోన్స్ ఫుల్ గట్టిగా అయితాంట సేమ్ పెద్ద శనగలు ఉంటాయి కదా నాన పెడితే
అవునవును
ఆ అది ఒకటే తినాలండి ఆ అద ఎట్లా ఉంటది పెద్దశణ ఉంటదింది రోజు ఒకటే దినాలే అది మన వంద గ్రామ్ ఓక్ ఒక్కటే అంతే ఆబా పోవరం ఫుల్ ఉన్నట్టు ఒక్కటి తినాలి బాగా ప్రోటీన్